తరమండి ఆ బాగున్నామండి మీరెలా ఉన్నారు
బాగున్నామండి
హ్మ్ ఏం చేస్తున్నారు
నేనా ఏం చేయట్లేదండి బాబు పడుకోని లేచాడు ఆ వాడుతోనే ఉన్నానండి ఇంకా
ఉమ్ మంచిగెంజాయ్ చేస్తున్నారా
మనం ఎంజాయ్ చేస్తున్నామన్నా కన్నా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు
మ్మ్
ఇప్పుడు మన ఎంజాయ్మెంట్ ఏముండదు వాడిదే ఉంటది
అవునవును లేండండి
ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయ్యాయా
ఉమ్ అయ్యిందండి
ఆహా
మ్మ్
ఎందిన్నారు
నేనా బజ్జీ తిన్నా అండి
అవునా అండి హాస్టల్లో నేనా బయటికెళ్ళారా
ఎల్లా అండి
టేస్ట్ ఎట్లున్నా సరే ఎట్లీస్ట్. టూ టైమ్ టు టైమ్ మంచిగా పెడతారు కదండి
హా
ఆ అవి టేస్ట్ ఎట్లన్న ఉండాని గానీ టైంకి అయితే వస్తది
అవునవును
ఆ మేమా అండి ఇంట్లోనే మిక్చర్ దీసింటి ఇంక అవే తిన్నామండి బాబుగ్గుడ బెట్టి
ఊమ్
మేమ కూడా కొంచెం ఇంగ అదే తిన్నాం సపరేట్ గా ఏం చేయలేదు ఈ రోజు
ఊమ్
ఊమ్
వర్షం వస్తుందా అండి
ఆహా లేదండి మాకు అసలు వర్షమే బడట్లేదు
అవునా
హుమ్ నీ పై ఏమైనా పడిందా.
ఆ వర్షమొచ్చిందండి
అవునా మాకి ఇక్కల్లేదు సేము ఎండాకాలం ఎట్లా ఉన్నాయొ ఎండలు
ఆ
మ్ ఇప్పుడు గూడా అట్లే ఉన్నాయండి మొత్తం
అవునా
ఊమ్ నిన్న నైటు హైదరాబాద్ లో బడిందంట వర్షం బాగా
అవునా
ఉమ్ రాత్రి తొమ్మిదింటికి అట్లా స్టార్ట్ అయ్య్ బానే పడిందటా ఊ
ఇది ఇదేదో అంటారు కదండండి ఈ వర్షం రైైనీ సీజన్ ని ఆ ఆ వర్షాకాలం
వ
ఆ
వర్షాకాలమే ఇది కానీ ఇంకా ఇప్పటికీ వర్షాలు స్టార్ట్ అవ్వలేదు మామొలుగా అయితే ఇప్పడ్ కల్లా వర్షాలు బాగా పడాలి ఆ ఈ సారి చాలా తక్కున్నాయ్
ఊమ్
ఇప్పడికీ పోలాలల్లా విత్తనాలు ఏసేసి దున్నడం అట్ల్ ట్ల చేసేవాళ్ళ అనమాట ఉ వర్షాలు తక్కువ ఉండడం తో ఉమ్ అవేం లేదు అవేం లేవు ఇప్పడ వరకైతే
ఋతువు ఋతువుల్ గురించి నేన్ చొప్తా వింటారా అండి
ఆహ చెప్పండి
ఆ ఋతువులుు ఆ నార్మల్గా ఆరు రకాలు ఉంటాయ్ కదండండి
ఉమ్ అవునండి చిన్నప్పుడు చదువుకున్నాం గదా మనం
అదే అదే వసంత ఋతువు గ్రీష్మ రుతువు వర్ష్ వర్ష రుతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు అని చెప్పేసి ఉంటాయ్ కదండండి
ఉ అవునండి
వసంత ఋతువులు
తెలుగు తెలుగు టెక్స్ట్ బుక్ లో అట్లా ఉండేటివివన్నీ జతువుల గురించి ఒక లెసన్ లాగే వండేది
అవునండి
చెప్పండి
ఆ వసంత ఋతువులో ఏం అది ఎప్పుడుొస్తారు తెలుసా అండి చైత్రం వైశాఖం నెలల్లో వస్తాది కదా
ఆ నెలల గురించి తెలియదు కాగాని సమ్మర్ అనుకుంటా అండి వసంతఋతు అంటే సమ్మర్ స్టార్టింగ్ సమ్మర్ ఎండింగ్ ఆ టైమ్ లో అనుకుంటా
అదే అదే ఆ అందులో ఇప్పుడు చెట్లు ఆకులు అన్నీ ఆ పూలతో కళ్లకల కళ్ళకలలు ఆడుతూ ఉంటాయి కదండండి
ఉ అవునండి
ఉ గ్రీష్మలు త అనేది జే ఇష్టం మార్చడంలో వస్తుంది కదా
ఆ అంటే అ చెట్లు రాలిపోయి ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేకపోతే చక్క అవుతుంది అనుకుంటా
ఆహా వసంత ఋతువులు ఆ వసంత ఋతువులు ఆ అవునండి జేష్టం ఆషాడంలో వస్తది అది
ఓకే జష్టం ఆశాడ అంటే ఈ మంత్స్ లోనే అనమాట జూన్ అండ్ జులై లో అ
ఆ బేసిక్గా చెప్తా చూడంనండి వరుసగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా
ఓకే అండి నాకు ఏదైనా మధ్యలో అనిపిస్తే నేను మాట్లాడుతూ ఉంటాను మీరు అప్పుడు ఓకే ఓకే అండి
ఆ గ్రీష్మ ఋతువ ఏమంటే జ్యేష్టం ఆ చెడంలో వస్తాదండి
ఓకే అన్న
ఈ కాలంలో ఆ ఉష్ణోగ్రతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి
అవునండి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా మనం
నార్మల్ గా ఇప్పుడు ప్రజలు ఉంటారు కదా ప్రజలు అప్పుడు చల్లని ఆ వ అవేమి చెల్లని డ్రింక్స్ అన్ని తీసుకోవాలండి
అదే అదే ఇ మ శరీరానికి వేడి చేస్తుంది కాబట్టి చల్లని పానీయాలు తాగి తాగి అయితే మంచిది చలవ చేస్త
ఆ అదే అదే తర్వాత వర్ష ఋతు వడి అద వచ్చేసి శ్రావణం భాద్ర పదంంలో వస్తాది
ఓకే అం
ఈ కాలంలో ఏమంటే బేసిక్గా అక్కడ వర్షాలన్ని ఎక్కువగా కురుస్తా ఉంటాయడి అండి
ఉ అవును వర్షాలు పడ్డప్పుడు ఏం చేస్తారుంటే రైతులు పంటలు వేసుకుంటారు మంచిగా ఇప్పుడు ఫుల్గా వర్షం వస్తుంది కదా వాటరు ఉండేసరికి పంటలు వేసుకుంటారు పొలాలల్లో
అ శషర ఋతువు వస్తదండి
హమ్
ఆ అదే అద ఎట్లాంటే వర్షాలు అనేది తగ్ తగ్గుతూ ఎట్లాంటే తగ్గుతా ఉంటాయి చూడండి అప్పుడు వస్తాదండి ఆ ఋతువులో బేసిక్ గా వర్షాలు అనేవి తగ్గిపోతా ఉంటాయి పంటలు అనేది పండేకాలం ప్రారంభము
ప్రారంభంమ అదే అదే వర్షాకాలంలో వేస్తారు కదా పంటలు అవి పెరుగుతూ వస్తాయి అనమాట సో పెరిగేటప్పుడు ఏంటంటే కొంచెం కొంచమే అవసరం ఉంటుంది ది వాటర్ ఎక్కువ అవసరం ఉండదు సో అప్పుడు వర్షాలు తగ్గుతూ వస్తాయి అవే అన్నీ
తర్వాత హేమంత్ ఋతువు అండి హేమంత
ఒకే అండి
ఋతువు శశిధ ఋతువు హేమంత్ హేమంత్ ఎప్పుడు వస్త అంటే మ పుష్యంలో వస్తానండి ఇప్పుడే ఉంటే చలి అనేది ప్రారంభమవుతా ఉంటుంది
చలి అవును మన అక్టోబర్ అట్లా అక్టోబర్ ఎండింగ్ నవ నవంబర్ స్టార్టింగ్ లో అట్లా ఆ టైం కి వచ్చేస్త ఉంటాది
అదే అదే ఆ అవునండి
అ అదే
ఉ తర్వాత వచ్చేసి శిశిర ఋతువు శిశిరఋతువు ఋతువు ఎప్పుడు వస్తదంటే మాగం పాల్గునంలో వస్తాదండి
హమ్
తర్వాత మీ ఆ సంవత్సరంలో ఏమంటే ఆ అది చాలా అత్యంత చల్ చల్లని కాలం అండి అది
ఉ సో మన మన ఇంగ్లీష్ మంత్స్ ప్రకారం చెప్పుకోవాల అనుకుంటే డిసెంబరు మన జనవరి ఆ టూ మంత్స్ బాగుంట ఉంటాది కదా చలి
అవున ఆవును
ఉంటది ఆ చాలా చెల్లి ఉంటది డిసెంబర్ అండ్ జనవరి
అవును అంతేకాకుండా అప్పుడు ఆ ప్రజలనేవి వెచ్చని దుస్తులు ధరిస్తారు కదా
అవును చలి ఉంటది కదా
మ్
అందుకని కోసమని ఉళెని వేసుకుంటే ఇంకా బెటర్
అవునవును
అది చలి ఆపుతుది కదా
మా
సో అందుకని
మీకి ఏ రుతువు అంటే ఇష్టం
మాకా అండి యాక్చువల్గా అయితే సమ్మర్ అంటే ఇష్టం బట్టి సార్ మరి ఎండలు ఎక్కువ ఉన్నాయి అవునండి నట్లా సమ్మర్ ఎందుకు ఇష్టము అంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు ఎటైనా వెకేషన్స్ కి వెళ్ళచ్చు అట్లా అని సో అందుకు అలా ఇష్టం
ఉ మంచిగా ఎంజాయ్ చేస్తారా సమ్మర్ లో
ఉమ్ ఎంజాయ్ చేస్తాం అండి రిలేటివ్స్ కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాము లేదా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము అట్లా ఉంటది అనమాట హాలిడేస్ ఉన్నప్పుడే కదా వెళ్ళేది డేస్లలో వర్కింగ్ డేస్లలో వెళ్ళలేము కదా మా సార్కి డ్యూటీ ఉంటుంది
ఉమ్
డం కుదరదు కాబట్టి హాలిడేస్ ఉన్నప్పుడే
ఉమ్
సో అట్లా
ఆ
మీరెలా ఎంజాయ్ చేసారు ఈసారి
ఉ సమ్మర్ ఏం లేదండి మాకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి సమ్మర్ వెేకేషన్ హాలిడేస్ లేవు
అయ్యో అవునా
కాలేజ్ లో ఉంటాం మేము డైలీ ఫోర్ నైన్కి స్టార్ట్ అయితది కాలేజ్ ఫోర్ క అంతా కంప్లీట్ అవుతది
ఉహు
హూ ఇంకేముందండి రొటీన్ రొటీన్ రొటీన్ క్లాసెస్ అ
ఉం అవునండి కాకపోతే ఏమైతదో తెలుసా మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత
అ
మీకు అదే మంచిగా అనిపిస్తది ఆ కాలేజ్ లైఫే బాగుండే లైఫ్ బాలేదనిపిస్తది
ఉమ్
ఆ సో అట్లు ఉంటది
అవునండి
ఉ మనకి ఎప్పుడే కానీ మన ప్రజెంట్ ఎప్పుడుూ నచ్చదు
అవునవును
అయితే పాస్ట్ అన్నా నచ్చుది లేదంటే ఫ్యూచర్ గురించి అన్నా అజ్యూమ్ చేసుకుంటూ ఉంట ఉంటమంతే ఇగ
అవునవును
ఆ ఇప్పుడున్న ప్రజెంట్ ట్లో లివ్ ఏమంటారు జీవించడం మర్చిపోతున్నాం అనమాట మనం
అవునవునండి
ఆ ఇంకా అండి మూవీస్కి ఏమైన్నా వెళ్తారా మీకు
ఆ ఇప్పుడు ఇంకా కాక్టైల్ రిలీజ్ అవుతుంది కదండండి
ఓకే
రష్మికా వాళ్ళు హీరోయిన్ రష్మిక అస్తానా ఉం వెళ్ళనండి మంచికుంటుంది
అవునండి ఇక చూడాలి మాకు ఊ చిన్న బాబు గదా
ఆమ్
ఆ వాడు సపోర్ట్ చేస్తాడో చేయడో చూసి మేం వెళ్ళాలి ఎందుకంటే వాడు ఒక దగ్గర కూర్చో మంటే అంటే కూర్చోడు కదా త్రీ అవర్స్ కూర్చోవాలంటే కష్టము
అ
ఉమ్ సో అందుకని దాన్ని బట్టి చూసి ప్లాన్ చేసుకోవాలి ఇక మేము
ఉమ్
ఓకే అండి పెద్ద మూవీ చూసారా మరి
ఆ ఇంకా లేదండి వెళ్ళ పెద్ద మూవీ రిలీజ్ అయ్య కూడా చాలా రోజులు అయితంది కే మరి
మ్ అవునండి సరే అండి మరి
అ సరే
ఉంటామన్ మ్ ఓకే అండి బాయ్